ఆ
హలో
హలో నమస్కారమండి
ఆ నమస్కారమండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు
ఆ మంచిగున్నమండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం తిన్నారండి
ఈ రోజు గుత్తొంకాయ్ చేశారండి మా వాళ్ళు
అవునా అండి
అవునండీ మీరు
మేమంతే అండి ఈరోజు గుత్తోంకాయ చేసుకున్నాము
అవునా అండి
అవునండి కాదండి మీకేమైనా వంటలొచ్చా అండి
ఆ వచ్చండి
ఏం వంటలోచ్చండి
మాకు బిర్యానీ చేయడం వచ్చండి
అవునా అండి ఇంకా అండి
బిర్యానీ చేస్తామండి ఎగ్ రైస్ చేస్తామండి
అవునాండి
మా వాలు
బిర్యానీ ఎలా చేస్తారండి మరి
అవునండి బిర్యానీ వచ్చేసి ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని
ఓకే
సరిపడే గార్లిక్ పేస్ట్ బిర్యానీ మసాలా చికెన్ పౌడరు చిల్లీ పౌడరు టొమాటో సాల్ట్ లెమన్
లెమన్
అవన్నీ అవునండి అవన్నీ చికెన్ ఏసుకొని మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టి ఆ సమయం లోపల ఇంకో బౌల్ తీసుకొని తగినంత ఆనియన్స్ రైస్ అవన్నీ కలుపుకొని పెట్టేయాలండి కాసేపు వరకు
ఎంతసేపు పెట్టాలండి ఎంత చికెన్లోకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి
మామూలుగా మీరు కే వన్ కేజీ అంటే మీరు టూ గ్లాసెస్ చాలండి ఒక్క పర్సన్ బట్టి ఉంటాదండి
అవునాండి
అవునండి మా వాళ్ళలాగా మా వాళ్ళయితే అవ్వా హాఫ్ కప్ చాలండి మామూలుగా అయితే
అవునాండి
అవునండి హాఫ్ కప్ లో నలుగురమ్ తినేసామండి మేము
అవునండి మరేంటండి అది చిన్న పిల్లలు తింటారు హాఫ్ కప్లో నలుగరు
అవునండి చిన్న పిల్లలమండి మేమైతే
అవునాండి
అవునండి మా వాళ్ళందరు చాలా చిన్నపిల్లలండి అసలు కు
అయ్యయ్యో మళ్ళీ మీ మదర్స్ ని పిలిచుకచ్చు కోచ్చు కదండి కుక్ చేసుకోడానికి
అవునండి ఒకసారి అలాగే ట్రై చేశానండి నన్ను కుక్ చేస్తా అన్నారు మమ్మీ గారు
అవునాండి
ఆ భయంతో వదిలేసానండి ఆ ఐడియాని
షట్
అవునండి మీరేం చేస్తున్నరండి
మేమేం చేయలేదండి రేపటికి ఏం చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నామండి
అవునాండి ఏమేమి చేశారండి ఇన్ని రోజులు
ఇన్ని రోజులు మేమైతే పులియోగారి చేసుకున్నామండి తర్వాత లెమన్ రైస్ చేసుకున్నామండి తర్వాత గుత్తి వంకాయి చేసుకున్నామండి తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నాము నాకు చాలానే వంటలు వచ్చండి ఆమ్లెట్ చేసుకున్నాము
ఆమ్లెట్ ఎలా చేసారండి మీరు
ఆమ్లెట్ మేమైతే చాలా బాగా చేసుకుంటాంమండి మేము చేసుకుంటే చూ ఆ పక్కన పక్కనింటి వాళ్ళు కూడా వస్తారండి
అవునాండి తిని ఏమన్నారండి వాళ్ళు
చాలా మంచిగ ఉంది మాకు చెప్పండి మీ ప్రాసెస్ ఏంటో మా పిల్లలకి పెట్టాలి అని చెప్పి అడిగారండి
అవునాండి మా పక్క వాళ్ళు చేసారండి ఆమ్లెట్ ఒకసారి
అవునా అండి నే మేమ్ ఎలా చేసుకుంటామంటే చెప్తా చూనండి ఫస్ట్ వచ్చేసి మేం అ ఆనియన్ కట్ చేసుకుంటామండి ఆనియన్ కట్ చేసుకొని ఇప్పుడు మనకు ఒక ఫోర్ ఎగ్స్ అనుకోండి ఫోర్ ఎగ్స్ కయితే ఒక టూ ఆనియన్స్ బాగా ఆనియన్స్ తినేటోళ్లు ఉంటే ఒక టూ ఆనియన్స్ లేదు అంటే ఒక ఆనియన్ చాలండి బా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా తరుకోవాలి
ఆ అండి
పెద్ద పెద్ద గా తరుక్కుంటే మరీ బాగోదండి తర్వాత మీకు కావాలంటే దాంట్లో కి క్యారెట్ కూడ వేసుకోచ్చండి
ఆ ఏ దాంట్లో అండి మీరు చెప్పేది
ఆమ్లెట్లో అండి
ఆ
క్యారెట్ వేసుకోవచ్చండి తరువాత కోత్తిమీర గుడ వేసుకోవచ్చండి
ఏ పదార్థం అండి అది
కొత్తిమీర అంటే తెల్ద అండి మీరు కొరియాండర్ అంటారు చూడండి
కొరియా లో కత్తిమీర్ ఉంటదండి
కొరియాండర్ అండి కొరియాండర్ లీవ్స్ అంటారు చూడు
ఓ అవునా అండి అవునండి ఇప్పుడు గుర్తుకొచ్చింది
ఆ అదేనండి
ఉ
ఆ అది వేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని తగినంత ఉ అదేమి చిల్లీ పౌడర్ వేసుకొని కావలంటే చిల్లీస్ కూడ కట్ చేసుకోచ్చు ఆ మన్కి వద్దనుకుంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అండి తర్వాత ఆ కొంచెం గరం మస్ కొంచెం చికెన్ మసాల కావాలంటే ఎగ్ మసాల గుడ యాడ్ చేసుకోచ్చండి దాంట్లోకి
ఎగ్ మసాల అండి అది ఎక్కడండి ఎప్పుడు వినలేదు నేను
ఆ ఎగ్ మసాల ఉంటాది చూడండి ప్యాకెట్స్ లో బయట అమ్ముతూ ఉంటారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎగ్ బిర్యానీ చేసుకున్నారనుకో ఎగ్ మసాల తీసుకొని మంచిగా అది వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తదండి
లేదండి మా వాళ్ళకి నేను ఎన్ని వాళ్లు చెప్పిన వద్దంట వద్దంటారండి ఎగ్
అవునా అండి
అవునండి ఎగ్గుతో చన చాన లాభాలు ఉన్నాయండి అయినా కూడా వినరు
అవున అండి మీకు రోజు ఎగ్గంటే మరీ కష్టం లేదండి అవునా అండి
ఆ అండి
ఎగ్గు కానీ ఎక్కువ తీసుకోకూడదండి అది ఎక్కువ ప్రోటీన్ ఉంటది కదా ప్రోటీన్స్ ఎక్కువ అయిపోతే కూడ బాడీ సహ ఏమయి అదేం ఏమంటారండి నాకు కొంచెం కష్ ఇష్టమో ఎ సహకరించదు
అవున అండి
తెలుసా అండి ప్రోటీన్స్స్ అ నొప్పి వస్తాయండి తర్వాత కింద అనేది కొంచెం స్వెల్ అయితదండి
ఇంకా అండి చెప్పండి అండి మీరు బైపీసీ తీసుకున్నార అండి ఇంటర్లో
అవునండి
అండి ఇంత తెలివిగా ఉన్నారు ఏదో ఒకటి లెండి
అవునండి మా ఫ్యామిలీలో ఒక ఆమెకి డైలీ ఎగ్ తినడం వల్ల ఫూట్ అనేది స్వెల్ అయిపోయిందండి ఫుల్తర్వాత డాక్టర్ కి డాక్టర్ దగ్గరిక వెళ్ళి చూపిస్తే ఏమన్నరంటే ఆమెకి రోజు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకలా అయింది ది కొంచెం ప్రొటీన్ ఫుడ్ తగ్గించండి అని చెప్పారండి
అవునా అండి
ఉమ్ అవును
అదేంటని మా మాట మా డాక్టర్ ఏమో రోజు తిన ప్రాబ్లం లేదన్నారు మా డాక్టర్ ఫ్రాడ్ అండి అయితే
మేబి అండి అయిండొచ్చు
అవునండి పాయింటే
ఉమ్
ఇప్పుడు నుంచి రోజు పొద్దును కాదండి మధ్యాహ్నం తింటనయి
మధ్యాహ్నమా అండి
అవునండి
ఉమ్ అదే మంచిది నేనండి మార్నింగ్ మీరు టిఫిన్స్ ఏం చేసుకుంటరండి అసలు
మేమ అండి పులిహోర విత్ ఎల్లో పులిహోర విత్ ఆరెంజ్ పులిహోర విత్ క్యాబేజ్ అండి
ఏంటండి డైలీ అవేనా అండి
అవునండి
ఎలా తింటరండి మరి
ఏం లేదండి ఏదో దేవుడు ప్రసాదం ఇచ్చినట్టు తినేసి వెళ్ళిపోతామండి
అవునా అండి కాదండి మీక్ ఫేవరెట్ డిష్ ఏమి
ఫవరేట్ డిష్ డిష్ అంటె ఏం లేదండి ఏమింటే తిందామ అండి ఒకటి ఒక అంతే అండి ఐడియా రాకుండా ఉంది
మీకు ఎగ్ అనుకుంట అండి మీరు రోజు ఎగ్గ ఎగ్ ఎగ్ అంటారు
కానీ తిననుండి నేను రోజు
అవునా అండి చికెన్ తినరా అండి మరయితే మీరు
లేదండి చికెన్ అంటే ఎలర్జీ అండి నాకు
అవున అండి
కాబాబయితే తింటానండి
అవునా అండి
అవి రెండు వేరే వేరే జతులు అండి
అవునా అండి మరి కబాబ్ ఎలా చేసుకుంటారండి మీరు
మేము చేయమండి మేము చేపిస్తాం
అవునండి ఎవరున్నరండి మీకు చేయించడానికి మీరు హాస్టల్లో ఉంటమంటారు
అవునండి మేము హాస్టల్లో ఉంటాం కానీ మా మేనేజర్ వాళ్ళకి చెప్తామండి
అవునాండి మీకు మేనేజర్ కూడా ఉన్నారా అండి అయితే మరి
అవునండి ముగ్గురు ఉన్నరండి నాలుగో వ్యక్తి అప్పుడప్పుడు వస్తా ఉంటరు వెళ్తా ఉంటరు
అవునా అండి
అవునండి
ఇంకేం లేదండి మీకయితే మంచి తింటున్నరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరేమైనా స్టడీస్ పైన ఫోకస్ చేస్తరా అండి అసలు
లేదండి ఏదో అలాగా రీల్స్ చూసాన ఉంటాండి
అవునా అండి
స్టడీస్ మీద ఫోకస్ లేదండి చదువుకోవడం అంతా వేస్ట్ అండి
అవునండి
ఏదో అలా టైం పాస్ క అప్పుడు ఓపెన్ చేస్తాంమండి అంతే
అవునా అండి మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఎలా చేస్తూ ఉంటారా అండి
ఆ అండి చేస్తున్నానండి ఇప్పటికైతే
అవునా అండి ఏం ప్రాజెక్ట్ చేశారండి ఇందాక
ఇప్పుడైతే మేము ఒక వెబ్సైట్ అనేది బుల్ చేస్తున్నామ అండి
అవునా అవును అండి
ఆ వెబ్సైట్ వచ్చేసి ఒక టీం వర్క్ మీద అండి ఒక ఐదు స్టూడెంట్స్ ఎవరు తెలియని వాళ్ళు ఉంటే రార్మ్ండ గా వాళ్ళని జాయిన్ చేపించి ఒక ప్రాజెక్ట్ మీద చేపియడం అలా అండి హ్యాక్ ఎత్తానని ఒక పదం విన్నారండి
ఆ అవునండి విన్నా అండి చెప్పేవాళ్ళండి కాలేజ్ డేస్ లో మా కూడా కాకపోతే ఇప్పుడు మాదంతా ఏముందండి మాది ఎప్పుడు అయిపోయింది కాబట్టి కాలేజ్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో అయితే హ్యాకతాన్ అంటారు ప్రాజెక్ట్స్ అంటారు ఏంటో లేనండి మాకు అప్పుడు అవంతా ఏముండేవి కాదండి
అవునండి మేము అదే ప్రాబ్లం స్టేట్మెంట్ గా తీసుకొని ఒక వెబ్సైట్ పుల్చ చేసి వాళ్ళని తెలియని వాళ్ళ లేకపోయినా సరలే అందులో ఒక టీమ్ పార్టిసిపేట్ గా చేద్దామని ప్లాన్ వేసామండి మేము
అవునా అండి
కాలేజ్ డేస్ ఏం చేశారండి మీరు
మా కాలేజ్ డ్రెస్ ఏం లేదండి మేము కాలేజీకి వెళ్తాం వస్తాం కాలేజ్కి వెళ్తాం వస్తాం ఇప్పుడు ఏముందండి ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్గా ఉన్నారు అప్పుడు చాలా అండి మేము వెళ్ళినప్పుడు ఏముండేది కాదండి కాలేజ్ లో కాలేజ్ కు వెళ్ళాలి ఏదో నోట్స్ రాయాలి కనీసం మాకు అప్పుడు ఫోన్ కూడా ఉండేది కాదండి
అవునండి చాలా కష్టం అండి అంటే మీరు టెలిఫోన్ వాడతారండి అప్పుడప్పుడు
అప్పుడప్పుడు వాడేవాళ్ళం అండి అది కూడా
చాలా కష్టం అండి అలాయితే
అవునండి అప్పట్లో ఏముండేవు కాదండి
అవునండి ఇన్స్టాగ్రామ్ అయితే ఉండేది కదండి అప్పుడు
అప్పుడు లేదండి ఈ మధ్యే కదండి ఏదో టిక్ టాక్ అన్నారు తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయింది కదండి
అవునండి
ఉ సరే అండి మరైయితే
ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి
బాయ్